చేస్తున్నారండి గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఏం చేయలేదు సార్ పొద్దు పొద్దున్నే ఏం చేస్తాము బ్రేక్ఫాస్ట్
హ్మ్
ఆ పిల్లలకి స్కూల్కి వెళ్లారు కదా వాళ్ళకి కి ప్రిపేర్ చేయాలన్నమాట సో అందుకని చెప్పి ఇడ్లీ చేస్తున్నా
తిన్నారా మీరు
అయ్యో అప్పుడేనా నేను తినడానికి బోలెడు టైం పడుతుంది టెన్ టెన్ థర్టీ అయిపోతుంది అంతసేపు తింటార అంటే ఆ పది పదున్నర అయిపోతుంది అంటున్నా
అహ బోలెడు టైమ్ పడతది అనుకుంటే తినే దానికి అంత లేట్ అయితుందేమో అని
ఓయ్
హ్మ్
హ్మ్
ఇంకా ఇంకేమండి
ఇంకేం చెప్పాలి సార్ మీరే
ఏ ఉందనే మరి ఏం లేషానండి స్నానం చేసుకోని బయలుదేరతాను షాప్ కి పిల్లలకి క్యారి ఇవ్వాల క్యారీచ్చేసి వెళ్తాను
హ్మ్ అయిపోయిందా మీది బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే
చేస్తున్నారు ఇంట్లో
ఊహూ ఓకే ఓకే
హ
ఏం స్పెషలు
ఏం చేస్తారు తినల ఉండారు ఇంట్లో వంటగదిల్లో ఏం చేస్తారు ఏముంటుంది మామూలుగా రెగ్యులర్ గా బా ఇడ్లీయో వడ లేకపోతే పొంగలో ఏం చేస్తాం తినలేంగా రాత్రి లేట్ అయిపోయింది మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉంటే ఫ్రెండ్ కూతుర్ది ఫ్యామిలీ ఫ్రెండ్ అందుకని వెళ్ళాం
ఆహా ఆ బర్త్డే సెలబ్రేషన్స్
హ్మ్ అవునండి
ఎలా ఎలా చేసేరు సార్ బర్డే బాగా జరిగిందా
హ్మ్ పర్వ గ్రాండ్ గా అంటే మా మా ఫ్రెండు మామూలు మిడిల్ క్లాస్ అండి పర్వాల బానే చేశారు ఫంక్షన్ హల్లోనే చేశారు హ్మ్ పర్వాల బానే చేసారు ఐ హ్మ్ బాబు బాబు
అహ బాబా హ్మ్ ఓకే
ఇఏదో అక్కడ మాములు లో దగ్గరి ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ నెంబర్ పిలిచారు
హ్మ్
హ్మ్ తర్వాత ఏదో ఒక ఇరవై బాక్స్ లో ముప్ఫై బాక్సులో ఇక్కడ చెప్పేసి వచ్చారంట ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో
ఓకే ఫుడ్ డొనేట్ చేసినారా బ చాలా మంచి పని చేసినారు
ఉ మేము కూడ ఒకసారి చేసాం అండి మా అమ్మాయికి కూడా అక్కడ కేక్ కట్ చేసి అక్కడే మేము కూడ తినేసి నేను మా ఫ్రెండ్స్ మక్కలలు ఇద్దరు మా ఆవిడ మేము కూడా ఒకసారి చేసామండి కొంచెం ఫీల్ అనిపించింది వల్ల
ఇలా చేస్తారా సార్ ఆహా
లేం చేస్తామండి
ఓకే
చిన్నమ్మాయికి ఒకసారి పెద్దమ్మాయికి ఒకసారి
కానీ బాగుంటుంది కదా అలా బర్డేస్ అప్పుడు నీ ఆ ఈ విధంగా ఏదైనా అకేషన్ అప్పుడు గానీ ఎట్ అట్లా ఆ అక్కడికి వెళ్ళి
మాకు అనిపిస్తుది ఏదో కూడా బాగుంటుంది కాగానీ అక్కడ పోయేసి పెద్దోళ్ళుంతా ఏజ్డ్ పీపుల్స్ అండి లోప చెప్తాడు చూస్తా అంటే మంచి జీవితం ఎంతే అని అనిపిస్తుంది ఒకసారి అంటే వాళ్ళు లేనివాళ్ళు వదిలేని వాళ్ళు అందరు మంచిగా ఫీల్ అవుతారు ఏది ఇచ్చిన తీసుకుంటారు వద్దండరూ
కు
హలో
ఆ హలో వినిపిస్
ఏమి ఇచ్చినా వద్దండ తీసుకొని తింటారండి
ఆ
చాలా ఏజెడ్ పీపుల్స్ అండి
ఆ ఏజ్డ్ పీపుల్స్ కి ఇచ్చారా అ అంటే ఫుడ్ అంటే మనము మనము ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలా లేక లేకపోతే ఇంత మనీ అని పే చేస్తే వాళ్ళే
రెండు రెండు ఉన్నాయండి రెండు ఉండయండి నేను పోయి కస్ట్ కన్సల్ట్ అవుతాను ఎలా అనేసి
ఆహా ఓకే
అండి నేను పే చేస్తాను అంటే అట్టంతా ఏం లేదండి మీరు ఎలాగని. చేయొచ్చుంటే న నిప్పే చేశాను.. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు ఆ టయానికి రమ్మని చెప్పారు.
అంటే అమౌంట్ అమౌంట్ మీరు ముందే పే చేసి
ఆ అవునవును అవునండి.
మమల్ని పై చేయకపోతే వాళ్ళు ఎట్లా అండి మన టక్కన మనని నిలిచిపోవచ్చు కదా కొందరు పే చేయకుండాపాట్ చేసే అని వస్తే నిచ్చిపోతే వాళ్ళకి అమౌంట్ వన్ ఇయర్ లాగా తెలియదు కదా కాబట్టి మొత్తంలో కొంచెం ఇమ్మన్నారు నేను మొత్తం పే చేశాను.
హు
ఎంత ఫార్టీ మెంబర్స్ ఏమో ఉన్నారు.
అని మెంబెర్స్ ఉన్నారా.
నేన్న చేయనాను సార్ నాకు సకర్యం లేదు మీకేమేమి కావచ్చు చెప్పండి అంటే వల్లే పేక్ చేసుకున్నారు మేము అక్కడ మా ఫ్యామిలీ అంతా అక్కడ తినేసి ఒక టూ అవర్స్ వాత్తని స్పెండ్ చేసి వాళ్ళశధచ్చినార. వచ్చినామండి
కేక్ కటింగ్ కూడా అక్కడ జరిగిందా సార్
ఏవండి ఆ చేశామండి అక్కడే అక్కడే చేసామండి
అబ్బా సూపర్ సార్ మీరా మేము అనుకుంటున్నాం మనీ ఎప్పుడు చేయలేదు ఇంకా బర్డే అంటే నార్మల్ గా ఇంకా ఇంట్లో
ఇ చేయలేమండి మా పిల్లలు కొంచెం ఎదిగారు ఇంకా లేదు అప్పట్లో చేసినాం చేయ్యాలనిపించింది రెండు సార్లు చేసినాము
హ
ఇంట్లోనే అండి మాములుగా ఇంట్లో అంటే మా సిస్టరు మా అత్తయ్య వాళ్ళు మా బ్రదరు మేనత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిచేవాళ్ళము
ఫ్యామిలీ గేదరింగ్ పార్టీస్ అన్నమాట
ఎందుకు ప్రతి ఒక్కసారి అనేసి ఇంకా నర్చర్చుకున్న. మీ తర్ ఏం చేరయదు బండి ఇంట్లో మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ వరకే ఎవరికి చెప్పదలుచుకోల అది టెంపుల్ వెళ్ళేసి వచ్చీ చేస్తాం అనుకుంటున్నాం
ఆ పోనీలేండి మీరు చేసింది కూడా మంచి పనే కదా ఎప్పుడో ఒకప్పుడు చేసారు కదా
అవునండి ఫస్ట్ బర్త్డే బాగా చేశానండి బగ గుర్తుంది మా అమ్మాయి పెద్దమ్మాయి అప్పుడు కొంచెం నాకు ఇన్కమ్ బాగుంది మా డబ్బులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం బంధువులందరినీ పిలిపించి మాచెల్లెలు బర్త్ అ కొంచెం కుకింగ్ తెలుసు చికెన్ బిర్యానీ వడ అన్ని చేసి కొంచెం గ్రాండ్ అంటే ఇంట్లోనే చేసుకున్నాము అండి
ఓకే
ఇంట్లో తక్కువలో తక్కువ అంటే ఒక డెబ్బై మంది వచ్చి ఇంట్లోనే ఇప్పుడు చేసుకున్న మళ్ళా గుమ్మున అయిపోయినాయి ఎందుకో ఫస్ట్ బర్త్ డే కాబట్టి కొంచెం హషారుగా చేసాం
ఆ
హలో మాకు యాక్చువల్గా నరసింహస్వామి మా కులదైవం
ఆహా ఓకే
సోలింగ్రం మా పెద్దళ్ళ చెప్పేవాళ్ళు నాకు ఎ పుట్టి ఎ లా కడ దసారనేసి మా తమ్ముడికి నాకు మా పిల్లలకి అక్కడే తీపించ
ఆహా
అ మాడు కూడా ఫస్ట్ టైమ్ బాగానే బ్యాన్ మాట్లాడుకునేసి మా ఇత్తళ్లు మేము అంత బ్యాన్ మాట్లాడక తీసుకునేసి అక్కడ ఫస్ట్ సారి బాగా జరిగింది మళ్ళ రెండు సారీ మా అమ్మ వాళ్ళ త వెళ్ళాంళ్ మూడు మూడు సారి మేముమ్మక్క తెళ్ళాం రూపుగట్టారు ఇప్పు ఈ మధ్య
ఆహా
వెళ్ళాల మళ్ళా ఫ్యామిలీతో ఏమండి
సోళంగరంలో రూపా
నడిచద కష్టంగా వను యాభై వెయ్యి ముప్పై మేట్స్ ఉన్నాయి పదమూడు వందల ముప్పై పద్మూడు వందల యాభై మ్ తక్కువే ఎక్క పిల్లలు ఎక్కలేరు అనేసి, అంటె మా మనకోసం కాదులే. అదెప్పుడో పియానో కొనిందంట ఇప్పుడు రన్ చేశారు బానే రన్ అవుతాంది. ఇప్పుడు నెట్ కెళ్ళే వాళ్ళు నడిచే వెళ్తున్నారు. ప్లస్ రోబ్ రోపో వెళ్తాను మేము వెయిట్ చేసాం కాని, మా ఫాదరు అందరూ వెళ్ళాము ఒకసారి. చానా సెయిమ్ టైం పట్టింది. ఆ టైం పడ్తుంది అనేసి, ఆ అది నటువడానికి కాదు. రోప్ ఎక్కడానికి.
రోప్ ఎక్కడానికి క్రౌడ్ ఉన్నిందా! ఫుల్ క్రౌడ్ ఉన్నింది.
ఫైవ్ హండ్రెడ్ మెన్స్ ఉన్నారు.
అబ్బా
టోల్ మెంబర్సే అవుతారనమాట. పదహారు మంది.
ఆ
లేట్ అవుతది లేట్ అవుతదన్చేసి మళ్ళా ఎక్కేద్దాం అని చెప్పేసి మళ్ళా నడిచి ఎళ్ళినాం. వెయిట్ చేసా ఆటోవన్టికి ఒకటిన్నర గంట వెయిట్ చేసినాం. మళ్ల పని కాకుండా ఉంటే, మల్ల నడిచెల్లాము. మల్ల వచ్చేటప్పుడు రోప్ దిగేశాం. మళ్ళా నేను మా ఫ్రెండ్స్ కి చెప్తే పోదాం అంటే, ఈ మధ్య కాలంలో అయిపోయింది. ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఏమో అయ్యింది. మల్ల మేము ఫ్రెండ్స్ తో వెళ్ళాం. అప్పుడు కూడ, ఏమండి! వెళ్ళాము. అప్పుడు కూడ వెయిట్ ఎక్కేసినం అంతే టూ అవర్స్ పైన పట్టింది అప్పుడు కూడ. ఎక్కాం ఎక్కాం. ఎక్కాం అంతే ఫ్రెండ్షిప్ పోయిన కాబట్ పెట్టి, లేట్ అయిన పర్వాలేదు అనేసి వెయిట్ చేసుకొని కానీ మళ్ళా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ రొండింటికే వెళ్ళాలంట అక్కడి కెళ్తే. ఫస్ట్ పెద్దకొండు నరసింహస్వామిగారు ఈ ఆంజనేయ స్వామి గుడి. టక్కన ఎక్కేసి మళ్ళ మూడుగా
స్టెప్స్ ఎన్ని స్టెప్స్ అన్నారు మీరు
పద్ముడొందల యాభై అనుకుంటా అండి.
పదమూడు వందల యాభై తక్కువే కదా అండి, మనము ఇప్పుడు మ్ ఏంటంటే తిరుమలతో పోల్చుకుంటే ఇవి చాన తక్కువ కద దా మొన్న మేము తిరుమలకి విజిట్ వెళ్ళాం అనమాట.
ఆహా
అప్పుడు న నడిచి వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. అక్కడ, మూడు వేల ఐదు వంద అలా హాఫ్ ఎ మెట్లో ఏమో ఉన్
అవునవునును తిరుమల అంతే అండి.
మ్ సో తిరుమల మెట్లుతో పోల్చుకుంటే, ఇది కొంచెం బెటరే కదా!
మ్ తిరుమల కి వెళ్ళాలంటే, ఒకయిదారు మంది ఫ్రెండ్స్ సో ను ఫ్యామిలీతోన ఐదారు మంది వెళ్తే, గుంపుగా కొంచెం కొంచెం మాట్లాడుతా ఉంటే, కొంచెం పెయిన్ తెలిదు. మేము కూడ ఎళ్ళాం బ్యాక్ బ్యాక్ ఎళ్ళాం. ఇప్పుడు ఎందుకో సరిగ్గా సహరించడంల ఎళ్ళడంల.
మ్ అంటే, అంటే నడిచి వెళ్ళలేకపోతున్నారా లేకపోతే కొ తిరుమలకె వెళ్ళలేక
నడిచే వెళ్న్టా చాలా సంవత్సరాలు అయింది. తిరుమలకి వెళ్ళి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ వైకుంఠం కాక అంత ముందుగా వైకుంఠం కాక అంత ముందు వైకుంఠం కి వెళ్ళాం.
మ్ హు
వైకుంఠ వాకిలన్
ఆ ఐడియా ఉంది వై
మ్ మ్ ఎల్లామండి.